హలో ఎలా ఉండారండి బాండారా
బాగున్నానండి మీరు
అవున్నానండి ఏం చేస్తున్నారు
ఏం చేయలేదండి బాబుతో కూర్చో ఉన్నాను
అవునా మీకీ పెళ్లయిపోయిందా
మాక్క బాబు అండి
అవునా ఎన్ని ఇయర్స్ అండి బాబుకి
వన్ అండ్ హాఫ్ ఇయర్స్ అండి
అవునా వన్ అండ్ హఫ్ ఇయర్స బాగ చేసడ
లేదండి మంచి బిడ్డ
మంచి బిడ్డా
ఉమ్ అప్పుడప్పుడు ఉ అ
అమ్మా మా పాప ఉందండి చానా అతి చేస్తుంది
ఆ అంతే ఒక్కొక్కరు
మంచి బిడ్డ అనే లోపే అయ్ అంటున్నారు కదా అండి పక్కన ఆ
ఆ
ఉ అబ్బాయా
అవునండి
అబ్బాయి అంటే సూపర్ ఫాస్ట్లో ఉంటాడండి
మీ బాబు గూడా అంతేనా
మా బాబు నా వాడు పరిగెత్తుతనే ఉంటాడండి అదేదో కాస్ సినిమా ఉంది గదా పరుగు సినిమాలో వాళ్ళ అమ్మంటుందే చక్రాలు పెట్టుకొని తిరుగుతా ఉంటావు నువ్వు అనేసి అలా తిరుగుతనే ఉంటాడు ఉం భలే అత్తండి వాడు
ఉమ్
ఉమ్మ్
అంతె కొంతమంది మా అక్క పెద్ద బాబు కొంచెం అతే చిన్న బాబు పర్ల
నాకు ఇద్దరు అతె అండి ఇంట్లో
ఆహా
తైలట్గా ఎగుతూ ఉండాలి అరిచి అరిచి అరిచి తలనొప్పాచ్చేస్తది
అంటే ఒకడున్ చూసి ఇంకొకడు నేర్చుకునేస్తాడు ఇంకా వీడు చిన్న పిల్లోడు కాబ
ఆ అదే ఇంకా కొంచము పెద్ద అయితే ఇద్దరు సేమ్ ఒకే రక అ అంటర్ ఎలా ఉంది మీ యక్క వాళ్ళతో ఏగి ఏగి ఏగి పేషెంట్లేక్కనా ఉందా
ఉమ్ బానే ఉందండి
అవునా అంటే కొంతమంది చెప్తారుప్పి ఏం చేయలేదండి అంటే కొంతమంది చెప్తంటారు కదా పిల్లలతో ఏగి ఏగి ఏగి కొంచెం సన్నగా అయిపోయినా అనే సియ యాక్చువల్గా నేను వెయిట్ లాస్ అవ్వాలని ట్రై చేస్తాన్నాను
హ
ఆ అం
ఇక్కడ ప్రాబ్లం ఏంది తెల్సాండి ఈ అమ్మలే చూసుకోవాలని ఒకని రాజ్ జ్యాంగంలో రాసిపెటేసిండారు అదే ప్రాబ్లం
యా రాజ్యాంగం అండీ మన మన రాజ్యాంగంలో రాసినారా అదంతా ఏం లేదే
రాయలేదు కానీ అలా ఫిక్స్ అయిపోయారు అంటున్నా
ఇప్పుడు వచ్చింది కదండి ఇన్స్టాలో గుడా కుక్కింగ్ కుక్కిింగ్ అంటే వంట అనేది అబ్బాయిల్ చ్ చేయాలి కింగ్ అనేసి
ఉమ్ అవున్
నాట్ కుకీన్ అనేసి వచ్చింది కదా
ఏమో మీర్ చెప్పేది వింటున్నా
ఆ చూల్లేదా
ఆహా
ఉం మీరు చూసుండాలండి భలే కామెడీగా ఉండింటుంది అందుకు ఒక ఆమె ఏం చేస్తుంది ఆ అది వన్ ట చెయ్ అనేసి వాళ్ళ హస్బెండ్ చెప్తే సారీ నేను వంట చెయను ఓన్లీ కుకింగ్ వచ్చి కింగే చెయ్యాలి నువ్వు చెయ్ అంటుంది
ఆ
ఉమ్ అంటే ఇప్పుడు మనకి ఇవి చట్టాలు గుడా వచ్చిందండి అబ్బాయిలు అమ్మాయిలు ఏ వర్క్ చేసినా సరి సమానంగా చేసుకోవచ్చ అని.
అవును.
ఉమ్ రూల్స్ అనేది వచ్చింది కదా కానీ మనం పాటించము ఎందుకంటే వాళ్ళు. ఆహ్ చేయండి పనులు అంటే కావాలని మనకి హాఫ్ పనులు చేసి మనకి హండ్రెడ్ ప. పర్సన్ పట్టేసి పోతారు.
ఉమ్.
మా మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ వచ్చి మొన్న. ఆహ్ ఏందో బట్టలు తీసుకురమని చెప్పిండంటా వాలాయన ఏం చేసి. డు బట్టలేకదా తెమ్మనిందానేసి అవి ఎండిందో లేదో కూడా చూసుకోకుండా తడిబ. బట్టలు తెచ్చి వేసేస్నాడంటా అట్లుంటుందండి.
ఉమ్.
అల్లా పోయి ఎండ పెట్టుకునింది అడిగితే ఏంది తడి బట్టలు తెచ్చు. ఆహ్ అంటే నువ్వు బట్టలు దేమ్మన్నావ్ అది తడిగా ఉందా పొడిగా ఉందా చెప్పలేదు కదా.
అబ్బా బెస్ట్ హస్బెండ్. అండి బెస్ట్ హస్బెండ్ ఆఫ్ ది ఇయర్.
బాగా జోకేశాడు కదా.
ఉమ్.
ఫ్రెండ్ అయితే షాక్ అయిపోయింది నేను చెప్పిన దానికన్నా నేను చేసుకోవచ్చుగా. ఆహ్ మళ్ళా మొన్న నేను చెప్పాను. ఆహ్ ఏదో మాట్లాడతా మాట్లాడతా కాల్ చేసాను. ఆహ్ ఈరోజు ఏం చేశారు సండే స్పెషల్ అంటే. ఆహ్ నేనా ఏం చేసాను ఆహ్ నేను బయట నుంచి. తెచ్చాను అన్నాడు ఏం తెచ్చావు అంటే. ఆహ్ నేను ఇడ్లీ పాయ తెచ్చానని చెప్పాడు ఏమి మీ వైఫ్ చేయలేదంటే ఈరోజు సండే కదా ఆడవా ఆదివారం ఆడవాళ్ళకి సెలవు అన్నాడు. అలా కొంచెం తర్వాత. మటన్ బిర్యానీ చెయ్యి అంటున్నాడు. అంటే ఓన్లీ టిఫిన్ కి మాత్రం సెలవు ఇచ్చినాడు.
ఉమ్.
మా ఫ్రెండ్ బాగా కుళ్ళు జోకులు వేస్తాడండీ. నవ్వి నవ్వి కడుపులు చక్కలైపోవాలి చెక్కలేంది ముక్కలు కూడా అయిపోతది ఒక్కొసారి. మీకు అలా జోక్స్ వేసే ఫ్రెండ్స్ ఎవరైనా ఉండారా.
ఉన్నారండి ఇంతకుముందే ఇప్పుడు లేరు ఒకప్పుడు ఉండే వాళ్ళు.
అంటే మీ రిలేషన్స్ లో కూడా ఎవరు లేరు అట్లా జోక్స్ వేసేవాళ్ళు.
మా బావున్నాడు మా బావ ఎస్తారు ఆహ్.
బాగెస్తారా జోకులు.
ఉమ్.
మీయ్. అంటే మీ ఫేవరెట్ జోకెందండి మీ బావవేసిన దాంట్లో.
ఆహ్ అంటే గుర్తులేదండి చ్. చానా జోకులేస్తడు ఫేవరెట్ అంటే. ఉన్నట్టుండి నవ్వొచ్చెస్తుంది సీరియస్ గా ఉండే వాళ్ళు కూడా నవ్వేస్తారు అట్లా. అలా మాట్లాడుతారు.
అవునా అంటే మా ఇంటర్ లో కూడా మా ఫ్రెండ్ ఒక అతనున్నాడు సేమ్ మీరు చెప్పినట్టెఅండి ఉన్నట్టుండి మేమ్ చానా సీరియస్ గా ఉంటాను నేను ఇంకా నేను జగడాలు వేసి నేను నీతో మాట్లాడను పో అంటే ఆ అట్టే కావాలని చూస్తా ఉంట్ టడు నవ్వేస్తాడు ఇంగ నవ్వేప్పుడు మాకూ నవ్వొచ్చిద్
ఉ
కటింగ్ చూసిందే మాక్ నవ్వొచ్
మీరు నవ్విన నాకు నువ్వొచ్చేస్తాంది సెన్స్ ఆఫ్ హ్యూమర్ మీకు కూడా ఉంది
అవునా అదే చాలా మంది చెప్తారు మా ఇంటర్ లో మా ఫ్రెండ్సోచ్చి నువ్ చానా జోక్సేస్ తావు మేము నవ్వుతా ఉంటాము మాకు హ్యాపీగా ఉంటుందంటారు అంటే ఏం జ్యోక్ కెస్తానో కూడా తెలిదండి కానీ నవ్వెస్తాం మేము
అంటే కొంతమంది మాటలు కూడా అట్లా ఆ నువ్వోస్తుంది కామిడిగా మాట్లాడతారు
మేము అలానే మాట్లాడుకుంటామండి ఎందుకంటే ఇన్ ట్లో విష్అని కొంచెం స్ట్రెస్ గా ఉన్నా కూడా మన ఫ్రెండ్స్ తో అంతా మాట్లాడితే కొంచెం పీస్ఫుల్ గా ఉంటది మైండ్ అనేది
ఉ ఉ అవును అట్లా వాళ్తో ఉంటే చాలండి హ్యాపీగా మూడ్ మా
టైము ఆ టైము ఎలా గడ్ గడిచేది గూడ్ తెలీదు
అవును అలాంటోళ్ని పక్కన పెట్టుకోవాలి మనం కష్టాలు చెప్పుకుంటే వాళ్ళు కష్టాలు చెప్పుకొని ఏడ్చే వాళ్కంటే
అవును అంటే కష్టాల్లో కూడా మేము జోక్సేసుకుంటామండి ఇప్పుడు నార్మల్గా ఏదనా సీరియస్ మ్యాటర్ మాట్లాడుకుంటాంటాము మధ్యలో ఆ సీరియస్ నే మేమ్ సిల్లిగా చేసుకొని నవ్వుకుంటాం మళ్ళా సీరియస్ అయిపోతాం మళ్ళా జోక్సేసుకుంటాం అలా ఉండాలి బావుంటుంది యాక్చువల్ గా మా క్లాస్ లో అందరూ సేమ్ ఇలానే మాట్లాడ్తారు మా ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ మేము చాలా జోక్సేసుకుంటాంటం
అదే చా అదే మా ఫ్రెండ్సున్నారు మేమ్ ఎత్తితే జోకె ఏది మాట్లాడినా జోకె బలే ఎంజాయ్ చేస్తాం మేమ్ బాగా కానీ ఏ ఒకరి మీద ఒకరేసుకుంటాం నేనే ఎక్కువ కామెడీ చేసేదక్కడ నా అసలు నాకు ఎవరితోనేక్ ఎక్కువగా మాట్లాడ్లేను మాట్లాడితే సరదాగా మాట్ లేడ్తా అంతేగాని జోక్లేయడం అనేది నాకు ఎప్పుడు రాదు నా ఫ్రెండ్స్ ఉంటేనే వస్తుంది
అవును
భయంకరంగా జోగులు వస్తాను నవ్వే నవ్వి చచ్చిపోతారు మేము అయితే పోయి సారీ పోయి నియర్ అంతా బాగా ఎంజాయ్ చేసామండి ఈ ఇయర్
కూడా అంతే అండి మేము ఎంజాయ్ చేయడం అంటే మా చైల్డ్ అదే మా చిన్నతనంలోనే అది అది ఇంటర్లోనే చానా జోక్సు చానా కామెడీస్ మేము తినడంలో జోక్సే ఎగ్జామ్స్ రాసేటప్పుడు జోక్సే కామెడీ చేసుకుంటనే ఉంటాం ఎగ్జామ్ గుడా సిన్సియర్ గా రాయనీయరు మా ఫ్రెండ్స్ ఏదన్నా ఒక టాపిక్ తెలుగులోచ్చింది అనుకో దాన్ని ఇంగేత్తుతారం డి దాన్ నవ్వి నవ్వి మనకే అబ్బా ఇడోద్దు సారే బయటికి వెళ్ళిపోండి అంటాడు అట్ట నౌకుంటం ఉం మీరు ఎప్పుడన్నా అలా ఉన్నారా
భయంరంగా నాకు ఇంటరు జోక్స్ డిగ్రీ జోకె ఇంట్లో ఉన్న జోక్ ట్లే అలాంటి ఫ్రెండ్స్ నాకు ఒకే ఫ్రెండ్స్ రాలా టెన్త్ లో ఇద్దరు చైల్డ్ హుడ్ ఫ్రెండ్స్ ఇద్దరు
ఆ
ఇంటర్ లో ఇద్దరు డిగ్రీలో అం త వే అంత మంచొళ్ళు కాదండి
ఆ అంటే డిగ్రీలో అవునండి చనా సెల్ఫిస్ట్ గా ఉ ంటారు కొంచం నాకు కూడా సేమ్ అలానే ఉన్నింది టెన్త్ లో జినైన్ గా ఉన్నారు ఇన్ ంటర్లో ఆ అంటే నార్మల్ గా ఫ్రెండ్స్ బాగుంటారు అంత మనల్ని మోసం చేసి అట్టంత ఏముండరు డిగ్రీలో ఎందుకో నేనే కొంచము డౌన్ అయిపోయా
అవున్ డిగ్రీలో అంతలేద్ కొంత మంది లక్క్క్ వస్తారు గాన్
ఉమ్ సెల్ఫిష్ అండి అంటే ఓ నార్మల్ గా మాట్లాడతారు అంత డిగ్రీ అయ్యేంత వర కు మళ్ళా ఎవరు బాటిక్ వాళ్ళు ఉండిపోతరు ఆల్మోస్ట్ నాక్ టచ్ లో ఉండేది గుడా నా టెన్త్ ఇంటర్ ఫ్రెండ్సే ఎక్కువ
ఆ అ వాళ్ళే మంచోల డిగ్రీలో అంతగా కనెక్ట్వర
నా ఇంటర్ ఫ్రెండ్స్ అయితే ఇంకా చెప్పాల్సిన అవ్సరంల ఉమ్ సరే అండి అయితే ఆ